అప్పుడు పవర్ తీసేసాడు వాటర్ అత్తనై పోయిటట్టే
ఆంటీ ఉన్నారా
మమ్మీ రోజుకు పనికి
అతే నీదే తీసేస్
ఆహా అది వాటర్ ఏం లేదు ఇది కొట్ట అవసరం లేదు అచ్చు పందుల పెడితే ఫుల్లే కా రెండు వరకు అది మోటార్ పోలేదు కాగానీ ఆ స్విచ్ పోయింది బోర్డులో స్విచ్ ఆహా ట్యాంక్ లేదు మాకు
అదయితే ఇంకోటి ఉండేది అక్కడ లైన్ లో వస్తున్నారు మరి పొద్దున్న పడుతు కొంది వెనసుదు
హ
మార్నింగ్ నుంచి కరెంటు లేదు మాకు అక్కడ లేదులేే ఇంటి దగ్గర ఉంది షాప్ దగ్గర లేదు
ఫర్మ్ ఏదన్నా అయ్యుంటది
ఆ అదే చేస్తున్నారు ఇలా లైన్లో వేస్తున్నారు మ
వీట్కో కొంత అయిపోతా ఉంటాయి ఎండగే మళ్ళ ఏదోకటి ప్రాబ్లెం వస్తుంది హ్మ్
ఏ బి ఆ నాదింకా అయిపోతుందిలే దోశలు
ఇంకోటి ఉందా ఫోర్ అయిపోయినాయా
ఆ టు నువ్వు చేసావ్ గా
హ్మ్ నాకు టూ చేేసా ఇంకో టు ఉండ్య
ఇంకా కుట్టలి జీరో కాల్స్ వచ్చాట్లే కదా
ఉమ్ కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తా అలానా వచ్చేది కాల్ లిఫ్ చేయకపోతే అలానే వచ్చేత్తది
హ్మ్ లిఫ్ట్ చేకి నేను
హ్మ్
హ్
లోపలన్న తుడుస్తూ మాట్లాడతాను మా ఫ్రెండ్కు ఫోన్ చేసేదాన్ని నాకు ఈ గేమ్ లేనప్పుడు దానికి ఫోన్ చేసి మా అమ్మ పనికి వెళ్ళలేదన్నమాట పనికెళ్తే మంచి వస్తాను కదా నాకూ ఊరికే చేయడం నచ్చదు ఫోన్ చేసి తటు హండల్ తుంగనిందాన్ని దానికి పా మంటలు సౌండ్ వచ్చేసి అయినా అలాగే మాట్లాడేది నైట్ మా అన్న కి నంబర్ ఇచ్చాను చూడు తను త అలా ఒకరు తెచ్చుకుంటూ అది నేను వాళ్ళమ్మ కువైట్ లో ఉండేవారు ఇప్పుడు వచ్చేసారు
హ్మ్
చెప్ప ఆ వచ్చేసారు ఈవెనింగ్ ఫోర్ ఫైవ్ అయితేనే ఆకలి వేశాద్ది
బయట ఫుడ్ తేవట్లేదు బయట ఫుడ్స్ కూడా ఏయ్ దొరక్కట్లేదు దొరకక్కట్లేద ఏదో అంటున్నారు కదా
అవును ఈ రోజు పెట్రోల్ దొరకట్లేదు పెట్రోల్ అలా ఇవ్వట్లేదు అక్క పెట్రోల్ డీజిల్ ఇవ్వట్లేదు కదా అంటున్నా
హ్మ్ అవును బాటిల్స్ లో ఇవ్వట్లేదంట ఈ రోజు నుంచి ఆపేశాను
ఈ రోజే తెప్పించాను మరి మా అక్క వచ్చింది డిమార్ట్ కి వెళ్ళాము
ఉమ్ మా డాడీ టు బాటల్స్ తెచ్చేసాడులే
పెట్రోల్ అయిపోయింది ఎవరు మీ అక్క ఫోన్ చేసింది ఉష్ ఉష్
ఫోన్ చేత్తందా
ఇందాక పెట్టినప్పుడు రిప్లై కూడా కరెక్ట్ గా నీతో మాట్లాడినప్పుడు చేద్దంది లేదంటే మీ అక్కదా మాట్లా కాదు ఇద్దరు ట్విన్స్ అనిపించుకున్నారు
హా హా ట్విన్స్ కాదు కానీ అలా ఉంటాం అంతే
అలా ఉంటారంతే హా
ఊ
అమ్మ ఆ ఇందాక మీ అక్కతో మాట్లాడినప్పుడు నువ్వు చే నీతో మాట్లాడినప్పుడు మీ అప్పకస్తుదు నేను చేసినప్పుడు మాత్రం ఎదర ఎవరు ఊ ఉంది హయ్యొ ఇది వరకు మా నానమ్మ ఉన్నప్పుడైతే ఒకళ ఒకళ జ్యవిటి మన ఆనమం చూసుకునేది తుడుచుకోవడం ముగ్గులెట్టుకోవడం
అవును వాళ్ళే చూసుకుంటారు అమ్మమ్మలు అవు నాన్నమ్మలు
హూ నానమ్మ ఫోర్ ఇయర్స్ అవుతుందిలే
ఉంటక్క
మా నాన్నమ్మ గారు చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది
ఓహో
తాతయ్య గారి దగ్గరికి వెళ్ళారు తాతయ్య గారు అక్కడ ఉన్నారు తాతయ్య గారే నాకు కనిపించలేదు ఇప్పుడు దాకా ఇంగ చిన్నప్పడి నుంచి చాడలెదు నన్ను
ఊ
హా ఉంది ఇంకేంట్ర స్నాక్స్ దుర్గగయా నీకు స్నాక్
ఎక్క బలాక ఎడుకింది
ఉ ఏతై
అలా తిన్ను ఎందుకంటే నాకు ఊ రంపటి ఎద్ద తింటే
ఆ ఆహా నీకు కూడా ఉందమ్మా ఆ అది మీ అక్క వాళ్ళ ఫ్రెండ్ ఉంది చూడు ఆ పాప ఎంతసేపు అందులోనే ఉండది కొంచం చల్ ఆ నేను చెప్పకూడదు
ఆహా హా ఫోన్ వచ్చేద్ది ఇంకా అంతే
ఊ అందులో చూడు ఇంకా కొంచెం చల్లనీళ్ళు తాగినా వర్షంలో తడిసిన క్లైమేట్ ఊహు క్లైమేట్ చేంజ్ అయినా ఇంకంతే అంతే సేగ వచ్చా ఫస్ట్ మీ అక్క నెంబర్ ఇస్తాన అన్నప్పుడు వద్దన్నాను నేను
ఉంటక్క
మీ అక్క నెంబర్ ఇస్తానన్నప్పుడు వొద్దన్నాను నేను
ఊ
తెలియదు నిన్న మాట్లాడమంటే మాట్లాడకుండా ఏంటి అనేసి దాని మీద కోపంతో వద్దన్నాను ఫోన్ చేస్తా అంటే లిఫ్ట్ చేయట్లేదు అని చిరాకు వచ్చేసింది వర్క్ లో ఉన్నాను బిజీగా ఉన్నాను బిజీగా ఉన్నాను అని చెప్తుంది అందుకని చిరాకు వచ్చేసింది నాకు దాని మీద నాకేం వద్దు ఎవరి నెంబర్లు వద్దన్నా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావ్ నేనిత్తానంటే వద్దన్నావ్ అంటుంది ఉండేదే
బాగనే మాట్లాడుతుంది ఆ అక్క ఒకసారి ఇంటికొచ్చింది
ఊహూ ఊహూ జాబ్ చేస్తుందటగా కదా జాబ్ దాన్ దగ్గర వేకెన్సీస్ ఉన్నాయం ట క్లయింట్కి ఒత్తే ఎళ్లొచ్చు కదా మీ అక్కకి చెప్కో నేన్ ఎళ్ళను బాబోయ్ అయన్నీ టాస్క్ ఏంటిది టార్గెట్స్ ఉంట వళ్ళ అవ్వదు. పండులె మెసేజెస్ వస్తునట్టున్నాయి. ఆ ఇప్పుడు చేస్తావా కాలియేనా అంటున్నారు మీ
దానికిప్పుడు ఖాళీ అయినట్టుంది.
హ్ హ్ ఇంకా త్రీ కాల్స్ ఇంకా టూ కాల్స్ ఉంటయి. కాల్ ఇది అయిపోతే చెరుకొకటి పంచిపెడ్తాను. నీకొకటి ఉందా నీకింకా ఒ
ఇంకెవర్ మ్
నాక్ రెండు ఉంటాయి. నీకొకటి మీ అక్కకొకటి ఇత్తను.
ఇంకొక అక్క ఉంట తద్ మీ ఫ్రెండ్ తను ఎన్నిసార్లు మెసేజ్ చేసిన రిప్లై ఇవ్వట్ల
ఇతను ఈ రోజు మాట్లాడడానికి కుదరదు. అవ్వలేదంట ఇంకా ఇంటికొచ్చేసరికి సిక్స్ అయిపోతుంది. పోషినాకెళ్ళే టైడ్ అయిపొద్ది. మాట్లాడానికి అవ్వదు.
మరి ఈ రోజుతో లాస్ట్ అన్నారు కదా
దానికెన్ని కాల్స్ ఉన్నాయో మరి హ
మ్
ఇంక
మరి ఇంకా అక్కకు చేయవా జాబ్ చేస్తున్నారు ఆ అక్కకి
ఆ అక్క అసలు కాల్ లిఫ్ట్ చేత్తె కదా
నాకు నాకు ఈవినింగ్ చేస్తానంది చేలా
హ్మ్ బిజీ పర్సను.
హ్
ప్రతిరోజు డైలీ సర్వీస్ చేయ్యాలంటే కష్టమే
అవును
పొద్దున్నే ఎల్లి రావ
ట్రావెలింగ్ సరిపోద్ది.
అ నాక్ ట్రావెలింగ్ అంటే అస్సలు నచ్చదు.
నాకిష్టమే గని రోజు అంటే మర బోరింగ్ అయిపోతుం
మ్ నువ్ మాట్లాడావ్ చూడు నిన్న అక్క తోటి ఆ అక్కకి ట్రావెలింగ్ చాలా ఇష్టం.
అవునా
తిరుగుతది వేరే వేరే ప్లేసెస్
అహా తిరగడం అంటే తిరుగుతాం కాకపోతే రోజూ మ్ అదే ప్లేసంటే చిరాకొస్తుంద్ కదా
నాక్ నార్మల్గా కూడా ట్రావెలింగ్ అనే అంత నచ్చదు. ఎల్ల బుద్ధవ్వదు అక్కడికి
మ్
ఆ చెల్లే మనకంటే ఇంట్రోవర్ట్లా ఉందంటగా
ఏంటక్క.
ఆ చెల్లి మనకంటే ఇంట్రోవర్ట్ లా ఉంది అసలు మనమే, ఏం మాట్లాడమంటే ఆ చెల్లి అసలు ఏం మాట్లాడట్లేదు అంటంది.
నన్నా
అ ఈ
గొమ్ముని కలవలేను. కలిస్తే మాత్రం అదే మాట్లాడ్, ఎక్కువ మాట్లాడతాను అంతే, ఎంతలా ఉంటంది నేన్ కానీ మళ్ళీ నన్ను ఇగ్నోర్ చేతే మళ్ళీ వాళ్ళ గురించి పట్టించుకోను అది అది
అబ్బో మంచి మంచి కట్టుబాట్లు. ఉహు
అంటే అక్క ఇప్పుడు దేని గురించన అడిగావు అనుకో వాళ్ళు చేసేసుకున్న వర్క్ మనక్ చెకప్ చెప్పకపోతే వాళ్ళు చేసుకున్నారని మనకు తెలుసు కానీ వాళ్ళ మనకు చెప్పలేదంటే చిరకువతది కదా
అదే
వాళ్ళని నమ్మే కదా మనం అడుగుతాం
ఎవరో ఏదో చేసినట్టున్నారు సేమ్ ఇలానే ఎగ్జాంపుల్ కూడా వచ్చిందంటే సేమ్ ఇదే పన్ చేశారు అయితే
ఇదే పని పోస్టల్ దాంట్లోనే ఉహ్మ్ అన్ని షేర్ చేసుకుంటున్నా అన్నయ్య ఆ మ్ డిగ్రీ డిగ్రీ నుంచి మా అమ్మ మా వాళ్ళతో మాట్లాడతాడు. అదే తెలుసు మాట బాగా. చ్
మీ అక్క కాల్ చేసేతంది మెసేజ్ పెట్టొచ్చు కదా నాతో మాట్లాడుతుందని.
హామ్ పెడతా పెడతా
పెట్టు హ అ హ చేశావా పెట్టావా
పెట్టనక్క
ఉమ్ కాల్ కట్ చేయలేదు అయ్యబాబోయ్ ఇంకా కట్ చేలేదు చూడలేనట్టుంది నీ మెసేజ్ పాపం మీ అక్క సాయంత్రం ఏదన్నా పని చేసుకోవాలంటావా హ్మ్మ్
చూసి కట్ చేతదిలే
హ్మ్మ్ చెప్పు బ్రో ఎంత్
అందుకని నాకు చిరకు వోచ్చి నేను ఇంకా మాట్లాడమే మానేశా
ఉహు ఆ ఇన్సిడెంట్ వల్ల
అంతకు ముందు ఒక ఇన్సిడెంట్ అయిందిలే ఫ్రెండ్షిప్. బా నా అందుకే ఎక్కువ ఎవరితోటి ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడను ఒక దాన్ని ఉందా ఒకాదన్ అన్ని అంటే ఫ్యామిలీతో
హుమ్మ్
అంతే ఎక్కువ ఎవరిని ట్రస్ట్ చేయకూడదని అర్థమైంది. ఒక దెబ్బ తలిగింది రెండు దెబ్బలు తలిగితే ఇంకెన్ని తగులుతాయి
నేనైతే మూడు నాలుగు తగిలిన అక్కడే ఉంటాను హుమ్మ్ హుమ్ అంటులు తోమాలంటావా మా మమ్మ అయితే ఇంకా రాలేదు వచ్చినా పెద్ద ఏమి లేలే. అమ్మో ట్వెల్వ్ మినిట్స్ అయిపోయింది కాల్ కట్ చేయవా.
నా దగ్న